హలో హలో
హలో
ఆ
ఏం చేస్తున్నా ఖాళీగానేవునావు
ఖాళీ గా అంటే సాయంత్రం అయింది కదా ఇగ ఇంట్లో పనులు ఉంటాయి మొదలు పెట్టుకోవాలి
నాలుగు ఈ టైంకే స్టార్ట్ చేస్తారా రోజు
ఆ అవుతుంది చేస్తా అంట పనికి పని కంప్లీట్ చేసుకోని వంట పూర్తి చేసుకుంటే ఒక పెద్ద పని అయిపోయిన నట్టు ఉంటది కదా
ఆ ఆ అది కూడా నిజమే మళ్ళీ ఈ వర్షాకాలంలో ఎప్పుడు కరెంట్ పోద్ది ఎప్పుడు వర్షం వస్తుందో కూడా తెలిదు ముందే చేసుకోవడం బెటర్
మెయిన్ బాధ కరంట్ పోతే మళ్ళా తినడానికి కూడా ఉండది అదే వె లో పూటనే వంట చేసేసుకొని తినేస్తే ఒక పని అయిపోతుది ఇగ
నేను ఇందాక మా అక్కకి ఫోన్ చేసాన అయితే తను పడుకుందంట నేంది ఇప్పుడు పడుకున్నా సాయంత్రం పని స్టార్ట్ చేసుకోవా అని అంటే రోజు మేము ఐదింటికి వేసుకుంటాము అనే చెప్తాము
ఉహు అంటే ఒక్కొక్కరికి అలోడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కొందర ఏమో చేసేసుకుంట అయిపోతయి కదా అంటది కొం కొంతమంది ఏమో చేసుకుందాంలే అని అనుకుంటారు
హు అంతే కానీ అంటే నార్మల్ గా ఎండాకాలం ఆ టైం లో అయితే ఐదంటే ఓకేగాని వర్షాకాలం కొంచెం తెలిదు గదా ఏ టైం ఎలా అనేది
అందుకే చేసుకుంటే బెటర్లేండి చెప్తా ఐపోరు కానీ అక్కకి మరి ఇప్పుడు వాలు వేసి చేసుకో మరి వర్షం పడితే ఏ పరిస్థితి ఎట్లా ఉంటదో తెల్వదు కదా చేసుకో అని చెప్తే అయిపోదా
ఇ మనక ఎందుకులే యాల్లు వేసుకుంటరు ఇగ అందుకే ఏం చెప్పడ ఇక నిద్ర మబ్బుల్ని మాట్లాడింది అందుకేేక కట్ చేసిన పండుకోవాలి
మళ్ళీ సాయంత్రం అయితే పశువులు కూడా అన్ని ఇంటికి వచ్చేస్తాయి కదా వాటిని కూడా చూసుకోవాలి సిన పని ఉంటది
ఆ నిజమే ఈ అంటే కరెక్ట్ టైంకే తీసుకుని వస్తది ఈ పల్లెటూరులో అయితే ఎంత వర్షం పడ్డా కూడా ఉండల్సిన టైం వరకు ఉండే తీసుకొస్తారు
అదే కదా నాకు అప్పుడప్పుడు ఈ పాశువుల విషయంలో ఒక విషయం మస్ ఆశ్చర్యంగా అనిపిస్తది తెలుసా అ
ఏంటి అవి కరెక్ట్ మన ఇంటికిళ్లా వస్తాయని
ఆ మళ్ళీ ఆ కరెక్ట్ ఇంటికి ఇల్లు గుర్తు పెట్టుకుంటాయి ఆ మనం చెప్పిన విషయాలు కూడా అవి అర్థం చేసుకుంటాయి
ఆ నిజమే అంటే అప్పుడప్పుడు వాటిని కట్టేసేటప్పుడు అక్కడ ఆగు అంటే ఆగుతాయి లేదా గడ్డేశినంరా అంటే వత్తయి
అదే ఇప్పుడు మా మాబరి ఇల్ అయితే అసలు మా ఇలుంటి కాన్నే ఇప్పుడు ప్రతి రోజు వచ్చి వచ్చి అలవాటు అయిపోయి మా ఇ ఇంటికి వస్తాయి మళ్ళా దాన్ని ఏ ప్లేస్ లో కట్టాలో ఎవరి ప్లేస్ లో అవి పోయి నిలిచు ఉంటాయి చూస్ మనుషుల నింతా గుర్త పెట్టుకోరే బో పస్తది
నిజంగానే మాయ్య చూసినప్పుడు అలాగే అనిపిస్తాయి వాటికి నార్మల్ ఏమి ఏమి ఎయ్యకుండా కూడా వాటి ప్లేస్ లో అవ అవే వచ్చి ఉండడం ఏదైనా పెడితే మాత్రం వాటికే నాకేది తెత్తంది నాకేది తెత్తంది అన్నట్టు చూత్తయ్
ఉ అంటే వాటి తలవాటు అయిపోతారు రోజు వాటికే ఫుడ్ పెడతాంటే ఖచ్చితంగా నెక్స్ట్ డే తీసుకెళ్తే కూడా అవును మాకే వస్త ది ఫుడ్డు అని అనుకుంటాయిలా
ఆ కానీ అప్పుడప్పుడు అవన్నీ చూస్తే బాధ కూడా అనిపిత్తది ఈ ఎండాకాలం వచ్చినాం ఇప్పుడు పాపం వీటిని ఎవరు కాయరు విటికి కరెక్ట్ ఫుడ్ ఉండది తాగడానికి బయట వాటర్ కూడా ఎక్కడ ఉన్ ఉన్న ఉండవు ఏమో అన్నట్టుగా అనిపిస్తది నాకైతే
అంటే మనం అయ్యా బయట తాగినా తాకపోయినా మనం వదిలేసేటప్పుడు పొద్దున్న ఒకసారి నిలబె పెట్టాలి సాయంత్రం మా వింట తిరుగొచ్చిన తర్వాత ఒకసారి నీళ్ళు పెడితే సరిపోతుది కదా
ఆ అందుకే మా మమ్మీ అయితే అవి పోతున్నాయి అన్నప్పుడు మోటర్ వేసి అన్నిటికో ఒకసారి వాటర్ ఆడబెట్టి ఇడుస్తారు అన్ని అచ్చి తాగుతాయి మళ్ళీ సాయంత్రం కూడా సేమ్ అచ్చినాయి అని అంటే మోటర్ ఎత్తది అడబెడుతది
ఉ అంతే కదా ఎందుకంటే అవి చెప్పుకోలేవు కదా మాకు దూపు అయితుంది మాకు ఆకలి అయితుంది అని అవి చెప్పలేవు కదా
మ్ ఇక మా మమ్మీకైతే అవే అదే పని వాటితోనే సరిపోద్ది. రోజు మార్నింగ్ లేస్తారు పాల అమ్మడానికి వెళ్తారు.
మ్ మళ్ళి కొన్ని కొన్ని పశువులు ఎట్లుంటాయ్ అంటే ఇప్పుడు రోజు పాలు పిండి ఒక పరిశుని ఒకరైనా, ఇద్దరయినా అలవాటు డయితారు అదా వాళ్ల లేల్లి పాలు వండితే అసలు ఏమనవు మంచిగా నిలిచుంటాయి డిసిప్లిన్డ్గా
ఆ నిజమే అదే వేరే వాళ్ళు వెళ్ళారనుకో వాళ్ళకి తెలియన్ పర్సను వాళ్ళని అసలు పాల్గొడియ్యేది తంతది
మ్ అదే కదా పొడుస్తాయి మీది మీదికి వస్తాయి ఆగవు గెంతుతాయి
నాదే నార్మల్గా ఇప్పుడు ఎవరైనా ఒక్క అమ్మాయి అలవాటు అయింది అనుకో అది చూస్తది అమ్మాయి వ స్తున్నారు, అబ్బాయి వస్తున్నారు అన్నట్టుగా చూస్తది. మా మమ్మీకి అయితే అట్ల ఒకటి అలవాటు అయింది.
ఉ అంతే కదా అసలు అదే అనిపిస్తది ఇల్లు గుర్తు పెట్టుకోడం అంటే ఓకే ఆగ అటు ప్లేస్ లో ఉండడం అంటే ఓకే మనుషులను కూడా మనుషుల మోహలను కూడా గుర్తు పెట్టుకుంటున్నాయి వాళ్లు వస్తనే నేను పాలిస్తా లేకపోతే ఇవ్వను అని చేస్తే భలే అనిపిస్తది.
నిజమే మా దాంట్లో మా బర్రలు అయితే ఎట్లా అన్నే కొన్ని మా డాడీని అస్సలు కట్టేనియ్యయి. ఎందుకంటే మా డాడీ ఎప్పుడన్నా అవి ఇడిచేటప్పుడు ఇడవనివ్వకపోతే కట్టే సి మరి కొడతాడా వీటిని అందుకోసం అవి భయపడతాయి.
అయ్యో కానీ అట్ల మూగ జీవాలని ఎప్పుడు ఇబ్బంది పెట్టొద్దు కదా
ఆ డాడీ కి నిన్ చాలా సార్లు చెప్పిన అట్లు ఎందుకు అవీటిని కట్టేసి కొట్టడం ఇప్పుడు ఏమొత్తది అని అంటే అప్పుడు మా మమ్మీ నుండి అంటారు ఆళ్ళ ఫ్యామిలీకి మొత్తానికి అలవాటు అట్లా చేసుడు నువ్వ ఎంత చెప్పినా వేస్టే అని అంటది.
అంతేలేండి వాళ్ళకి మాత్రం అట్లా చెయ్యాలని ఉంటాది కాని అవి మరీ సతాయిస్తే ఇగ అట్లా కోపం వస్స క అనుకుంటా
మ్ అంతే కదా అంటే పోయి ఉండచ్చు కదా వాటి ప్లేసులు అట్ల ఉండకుండా అప్పుడప్పుడు ఓ గడ్డి ఎత్తారు అన్నట్టుగా తిరుగుతాయి.
మ్ మళ్ళీ కొన్ని కొన్ని ఏంటంటే ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేపడానికి వదిలేస్తారు కదా వదిలేస్తే ఒక ఫోర్ థర్టీకిి పైకి అట్లు వదిలేస్తే కరెక్ట్ ఆరు గంటలకి ప్రతి రోజు అవి మల్ల ఆరింటికె తిరిగి వస్తాయి. వాటికి టైం ఎడ చూసుకుంటాయో, ఎట్లా వస్తాయో ఆ టైం కానీ కరెక్ట్ ఆరుంట ఆరుంటికి వచ్చేస్తాయి.
నిజమే అన్ని కలిసి వెళ్తాయి, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అన్ని కలిసోత్తాయి సేమ్ టైమ్
ఆ అదే గదా టైం ఎట్లా చూసుకుంటాయి అవి అదే టైంకి ఎట్లా వస్
ఈ వాటికి తెలుస్తాయిలే అందులో వాటిలో కూడా ఏదో ఒకటి ఉండే ఉంటది.
ఉహుహ్ అంతే కదా అందుకే అనిపిస్తది. ప్రకృతి అనేది అసలు ఎంత అద్భుతమైన విషయం ఎన్నో మనకి అంత చిక్కని విషయం చాలు ఉంటాయి ప్రకృతిలో
మ్ నిజమే ఇప్పుడువి ఈ బర్లు ఇవ్వం నే కాదు నార్మల్ గా వేరే పక్షులు అలాంటివి కూడా ఎక్కడెక్కడనో ఫుడ్ కోసం వెళ్తాయి. డి కానీ మళ్ళీ కరెక్ట్ వాటి గూటిని అవి గుర్తు పెట్టుకుని అన్ని చెట్లు ఉండగా నాదొక్కటి గుర్తు పెట్టుకుని అక్కడి రావడం అది కూడా
అసలు అదయితే ఇంకా గ్రేట్ అండి ఈ బరలయినా ఒక దారి లో వెళ్లి ఒక దారిలో వస్తాయి పక్షులు అయితే గాల్లో ఎగురుతాయి. ఆవి ఎటుళ్తున్నాయో, ఏంటో వాటికే తెలివదు. అయినా కూడా మళ్ళీ తిరిగి వాటి ప్లేస్ కే వస్తాయి
అదే నాకైతే అది చూసినప్పుడుే ఇంకావి వింత అనిపిస్తాయి అంత ఎత్తున ఎగురతాయి మ అందులోనూ ఫుల్ చెట్లు ఉంటాయి కానీ వాటి గోడు వాటి చెట్టు మాత్రం మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి
మళ్ళీ అసలు వాటికి చేతులు ఉండవు ఉన్న రెండు కాళ్ళతోనే గూడు కూడా నిర్మించుకు ఉంటాయి ఎంత వింత కదా అసలు అదైతే
నిజమే నార్మల్గా పో అప్పట్లో పాత బావులు అవి ఉంటాయి కదా అందులో కూడా పక్షులు గూడు కట్టుకుంటాయి బై మిస్టేక్ ఆ వాటర్ లో పడితే అవి అసలు అట్లా ఎలా కట్టుకుంటాయా అని అనిపించేది చిన్న చిన్న వాటితో
ఆ నేను కూడా చూసాను మా పాత బావిలో ఉంటుండే అసలు ఆ బావిలో వాటికి బ్యాలెన్స్ ఎట్లా అగుతుది ఎట్లా కడతారు ఆ సామాన్ అంతా ఎక్కడ నుండి మోసుకొస్తారు మోసుకొచ్చిందంతా ఒక్కొక్కటి ఎడబెడతారు సరే వెంట వెంటనే పెడతారా అంటే అట్ల ఎట్లా గూడ ఆగుతుంది
అదే కదా నేనైతే అసలు ఎంత చిన్నయ అవి కొంచెం యెల్లో కలర్లా అదేదో ఉంటది గడ్డి దాంతోనే కట్టుకుంటాయి పక్షులు ఎంత నీట్గా ఉంటందో అదైతే రౌండ్గా
కానీ ఎన్ని రోజులు కష్టపడితే మనం చూడం కదా అవి ఎన్ని రోజులు కష్టపడితే అంత చిన్న గోడు తయారవుతదో
నిజమే అందుకే అలాంటివి ఏమైనా గూడులు అవన్నీ ఉంటే అసలు తీయాలి అని కూడా అనిపోయదు ఉండని పాపం అన్నట్టుగా వదిలేస్తాం
తీయవద్దండి మనక ఎందుకు చెప్పండి దానివల్ల మనకి ఏం హాని కలగన అప్పుడు మనం ఎందుకు వాటికి హాని చేయాలి లే
అంతేగాని ఇప్పుడు నార్మల్గా మన నాన్న వాళ్ళయితే ఈ వెనక ఇల్ళ మొత్తం ఇల్లనే అన్నిీ అయిపోతాయి అవిటి గుడ్లు పడతానే అవి పడతానే అని తీసేద్దామని చూస్తారు కదా
బట్ వాళ్ళ ఆలోచన కూడా కరెక్టే మళ్ళీ నీళ్ళ అన్నిీ స్మెల్ వస్తాయి
అదే నార్మల్ ఒకసారి మా దాంట్లో ఆ అంటే మా బావిలో కాకి చనిపోయింది
ఆహా అవునా మరి ఏం చేసారు అప్పుడు
తీసారిగా నా నార్మల్ గా మనం చేదే ఆ బావిది బకెట్ ఉంటాయి కదా దాంతో తీసిరు
మరి తర్వాత మళ్ళీ ఫ్రెష్ క్లీన్ చేయడం అట్లా ఏమన్న చేసారా
ఏం లేదు కొంచెం బ్లీచింగ్ పౌడర్ వేసారు అనుకుంటే అంతగాని గుర్తులేదు
ఇక ఏం చేస్తాంది పల్లెటూ బావులు అంటే అట్లనే ఉంటాయి అన్నిీ పడతాయి ఏం ఎత్త పడొద్దంటే పైన నెట్ లాంటిది ఏమన్నా పెడితే ఏం పడకుండా ఉంటాయి
అంటే అది మరీ పాత తె లేండి దాంట్లో ఉన్న వాటరు జస్ట్ బయ్ బర్లకి వాటికే వాడతాం మేము మళ్ళీ ఇంట్లోకి అవి వాడము
అంటే బాగా పొల్యూట్ అయి ఉన్నాయేమో కదా
ఆ అంటే చాలా సంవత్సరాల కిందడిది కదా అందులోనూ అందరుూ దానికి మోటార్లు అవన్నీ పెట్టుకోవడం వల్ల చేదడం అలాంటివి ఏం చేయట్లేదు
హ అలాంట అప్పుడు చేయదడం ఆప్షన్ లేద్ అన్నప్పుడు ఇంకా పైనుండి నెట్టు పెట్టేస్తే ఇంకా బెటర్ కదా చెత్త పడకుండా పక్షులు కూళ్ళు కట్టుకోకుండా ఉంటాయి కదా
ఆ అలాగే అని అనుకున్నారులే కాని అందరుూ వాడుకుంటున్నారు అందరం కలిసి చేయాలి గాని నాకెంది నేను ఒక్కడిని ఎందుకు చేయాలి అన్నట్టుగా ఆగిపోతన్నది
ఉమ్ అందుకే అందరు కలిసి ఒకసారి కూర్చొని మాట్లాడుకొని పెడితే నీళ్ళ కూడా ఏం కరబ్ కుండా ఉంటాయి మనం అప్పుడు వేరే వేరే వాటికి కూడా వాడుకోవచ్చు ఇంట్లో కూడా వాడుకోవాలన్నా వాడుకోవచ్చు అప్పుడైతే
అందరు కలిసి కట్టుగా ఒక డిసిజన్ తీసుకొని చేస్తే ఒకసారిగా క్లీన్ చేసి నెట్టుగడితే అయిపోద్ది కానీ ఈ ఊళ్ళో అలాంటివి కొంచెం కష్టమే కదా నాకేం నేనే అడగాలనా అన్నట్టుగుంటారు
పౌడర్ వాడేసి పెట్టేస్తే ఎప్పటికి ఫ్రెష్ ఉంటాయి వాటరిగా
నిజమే ఈ ఐడియా బాగుంది చెప్పాలి మా డాడికి అసలు నాకు ఇంత రోళ్ళు ఈ ఐడియా అనేది తట్టలేదు
ట్రై చేయండి మరి ఇంట్లో చెప్పే చూడం అండి చెప్ప చెప్పిన తర్వాత ఏమన్నారో నాకు మళ్ళా కాల్ చేసి చెప్పండి సరేన
న్యూటన్